హలో బణం మీరు బాధారా
ఆ బాగు న శ టర్ తిన్నారు సిస్టర్ ఆ తిన్నా మేం తిన్నారేమి
మా అస్ర్లో ఫ్రెష్ కర వేసయి ఇష్ట
అవునా ఆ బాగుందా
తెల్లో
మా హాస్టల్ లో కూడా చేంజ్ చేసారు సిస్టర్ కానీ ఏం తలేదు ఏం సిస్టరు మా ఫ్రెండ్ చెప్పింది ఒక అమ్మాయి పిచ్చికలు పెరిపోయినాయన్ దా వస్తారంట
అవునా సిస్టర్ ఇకా చికెన్ రేట్ ఎక్కువ ఉంది కదండి ఫ్రిష్ గా ఫ్ర్రిష్ అదే చేపలు తక్కువ ఉంటాయి రేట్లు
హ అందుకే అది చేసి పెడుతున్నారు అది ఏం బాగొద్ తెలుసా మా ఫ్రెండ్స్ అందర్ పడేస్తారు మా సిస్టర్స్ అందర్ పడేస్తారు ఎల్లి
అవున ఒకసారి మీరు టెస్ట్ చేయాలిసి తిండేసి
సిస్టర్ ఇంకెమి సిస్టర్ నాకు ఇష్టం లేదు విష్యొ తినను ఇంట్లో నే తినను ఇడియ అద్భుతంగా చేసి పెట్టినారు దీన్ని
మ్మ్ అయిన ఓకసారి హస్ట హాస్టల్ లో వేరు ఇంట్లో వేరు కదా
సిస్టర్ మీరు తిన్టార సిస్టర్
మైన్ నా కసాలు పడదు సిస్టర్ ఫిష్ ఆహ లేదు సిస్టర్ మిము ఇంటికా ఇంటి దగ్గర నుండి పొడి తెచ్చుకున్నాం దాంతో తిన్నాం
నేనంత సిస్టర్ మా ఫ్రెండ్ ఇచ్చింది పొడి చింతొక్కు ఆ వడియాలు లేయి
మ్మ్ అయితే ఫుల్గా తిన్నాం తిన్నారు అయిత్
అవును అంతే సిస్టర్ మరి మళీబ్ బయటకెళ్దాము అనుకున్నాను మా అమ్మ డబ్ వేస్తా అని చెప్పిండ నువ్ చూద్దాం అనేసారికి మా ఫ్రెండు ఇప్పుడు మనం ఫిష్ చేసిన కూడ ఇంగ పోయి ఆమెన్ తీసుకుపోమంటే, ఇంక తీసుకుపోయి తినేసి వస్తుంది సిస్టర్
అవునులేండి.
హ్మ్
ఆ అంతా అంతా బాగున్నారు సిస్టర్, మీరు బాగున్నారా మీ ఇంట్ ట్లో వాళ్ళంత?
అంతా బావున్నారు సిస్టర్, ఫెస్టివల్కెళ్లలేదా ఇంటికి? ఏం ఎల్లలేద్ సిస్టర్, ఈడే ఉండిపోమాక్ వన్ డేనే హాలిడే ఇచ్చినారు.
ఓకే, ఆ వన్ డే అయినా పోయి రావచ్చు కదండి?
దుకులే సిస్టర్? ఇంకా వన్ డేకి?
ఎందుకు?
ఆఫ్ పోలేం వన్ డే కి, చాన అల్సి కొత్త పండగనే కనీ, పోలే సిస్టర్.
ఏమి? ఇంట్లో వాళ్ళు పిలిచలేద సిస్
మా అమ్మ పిలిచింది మా నాన్న వో ఇండైరెక్ట్గా వద్దన్నట్టు చెప్ న్నట్టు మాట్లాడచ్చా? వచ్చినా కూడ చే నేదే కదా అన్నట్ ట్లెనా మాట్లాడేది? మా డాడ్
మ్మ్ హ్మ్ మళ్ళీ ఎప్పుడెళ్తారు ఇంటికి?
తెలీదు సిస్టర్, ఎప్పుడెల్తానో తెలీదు. ఔసరముంటే వెళ్తా లేదంటే వెళ్ళనంతె.
మీరేం చేస్తుంటారు హైదరాబాద్ లో?
కోచింగ్ జె కోచింగ్ జాయిన్ అయిన సిస్టర్, అదే గవర్నమెంట్ జాబ్స్ ప్రిపరేషన్ కోసం.
ఉమ్ హు, ఎన్ని మంత్స్ అవుతుంది?
వోయమ్మా ఒక ఫోర్ మంత్స్ అవుతాందెంది సిస్టర్ జాయిన్ అయ్యి. అయిపోతుందొక టూ మంత్స్ లో.
ప్లానింగ్ ఏంటి?
జాబ్ చూస్కోవాలి సిస్టర్ ఏదన్నా, ఇంట్లో వాళ్ళ పైన డిపెండ్ కాలేం కదా!
అంతే అంతే. ఉమ్, మేము అదే సర్చింగ్ చేస్ స్తున్నాం జాబ్ సర్చింగ్ కొచ్చాం, కోచింగయిప్
ఏదో కే జీ ఎన్ ఎళ్లనో దెంట్లనో దాంట్ల, ఇన్సెంటివ్స్ బాగా వస్తానయంటా!
అవునా! ఒకసారి చెప్పండి మేమట్లా చూస్ తం, ఇంటర్వ్యూస్
లేండి సిస్టర్, మా సిస్టర్నీ కనుకుంటను తను చెప్ ప్పింది నాకిందాకా. చెప్తున్నారు అంటే తను చెప్పింది నే చెప్తాను.
ఆ
అనుకుంటాలేండి సిస్టర్ చెప్తాను మీకి
ఓకే అట్లా చెప్పండి సిస్టర్ ఇంట్లో కాని కొంచెం సిట్యువేషన్ బాగాలేదు అట్లా మేము పార్ట్ టైమ్ జాబ్ చేసుకోవాల అని ఉంది.
కదా ఇందులో
ఆహా లేదు ఇన్సె దాంట్లో అన్ని కొన్ని టార్గెట్ ఉండాల అవి పవ
అదే చెప్తే అట్ల మక్క అమీర్ పేటలోనే అదే ఏదో ఉంది అడ బాగుంటుంది ఇంకేంటి బాగా వస్తాయి అని చెప్పింది మక్క
హుహు
చెప్తాలేండి సిస్టర్ కనుక్కొని చెప్తానులేండి
అవునులేండి ఓకే ఓకే సిస్టర్ ఇంకేంటి విషయం విశేషాలు
చెప్పాలిసిస్టర్ ఏం చేస్తున్నారే మీరు
నేను చేలేదు జస్ట్ సెల్ల చూస్తున్నాను
ఏడు ఉన్నారు ఇంట్లో ఉన్నారా లేపోతే బయట ఉన్నారా హాస్ట లో ఉన్నారా ఏం చేస్తున్నారు
ఏదో లాక్ డౌన్ బాగుందంటే చూస్తున్నాం
ఓహో ఓకే ఓకే చూడండి చూడండి
ఆ
బావున్నాదా మూవీ అంటున్న సిస్టర్
బా మా ఫ్రెండ్ బాగుందనింది అందుకే చూస్తున్నాను
ఆ రేర్కే సస్ సార్ చూస్తాను కానీ ఎప్పుడో సారి చూస్తాం డై అంతా చూడను ఎప్పుడో రేర్ కేసెస్ అంటే కోచింగ్కి
అయ్యే వాళ్ళు కదండి ఎప్పుడు ఎనీ టైమ్ బుక్ ముందర పెట్టుకని
అంటే మాకు ఇంతే కదా సిస్టర్ తొందరగా కొట్టాలి అది ఇదనా సిస్టర్
అంతే అంతే కదండి
అదికాక నాన్ మేథ్స్ నుంచి వచ్చినం గాబట్టి కొంచెం ఎక్కువ కష్టపడాలి అది ప్యూర్ మ్యాథ్స్ ఇస్తే నువ్వు చేసేకి రాను కూడా రాదు కొకొ అలా ఉంటాయి సిస్టర్ మా మామయ్య, అమ్మా కలిసి మళ్ళ నను ప్రైవేట్ లకు దొబ్బుదామని ప్లాన్ వేసినారు ఒకా మన వచ్చాడు ఆయమ్మ క్లాస్ చెప్
అలానే ముందే ముందే కోచింగ్ అయి పోతేనే ప్రైవేట్ దాంట్లోనే
ఆ చూసుకోల ఆ చూసుకో అది ఏదో చెప్పినాడు అక్క కోర్స్ నేర్పిస్ సంది
హ్మ్
కా మామ రోజుని తుడిసి పెడతాడు కార్ అదా మరి చెప్ సెవెన్ సిస్టర్ అది నాక్కూడా క్లారిటీ తెల్దు స్టాక్ మార్కెట్ సైడే
హ్మ్
హ్మ్ మా మామయ్య దాంట్లో మా మామయ్య అందులో వర్క్ చేస్తున్నారు టీమ్ లీడర్ గా ఉన్నారు లో చూడు అట్ సైడ్ రాసిస్తారు మా మామయ్య వర్క్ చేస్తుండేది
ఊహూ ఎక్కడ హైదరాబాదా బెంగుళూరా
తరు ఆముందు చేస్తున్న హైర్రబ ఆ ఆ ఇక్కడ మీరు చెప్పిన ఫస్ట్ ప్లేస్ లో వాళ్ళ ఫ్రెండ్ అక్కడ ఉండారు కదా మా మమ్మి ఒక అమ్మాయిని రిక్రూట్మెంట్ చేసుకున్నారు ఆ కంపెనీలో
హ్మ్
ఆ అమ్మాయే నాకు వర్క్ నేర్పిస్తుంది ఆ సిస్టరే
హ్మ్
హ్మ్ తనకి కూడా దాని పైన న నాకు నేర్పిచ్చ కొట్కుంట తను కు నాలెడ్జీ లేదు
అవునులేండి
చెప్తే తను నాకు చెప్తాంది అది చూసి
అంతేలే
మామయ నడుమని చెప్తుంది నాకు ముందుగానే మాట్లాడం భయమా అక్క తో కవర్ చేస్ న్న ఎక్కువ కట్లా
ఊహూ
హ్మ్
అంతే అంతేలేండి జాబ్ కోసం నాడు చూడుస చేసుకోవాలి కదా
ఎల్లి ఎక్కించి మామా ఎకారణ చూడు రా బాబు అని అనేసి
హ్మ్
మా మామయ్య వచ్చి మా అక్కని నోరు తెరిచి అడిగింది జాబ్ కావాలనేసి నీకి
హ్మ్
స్తావా నీ లైఫ్ నువ్వు చూసుకుంటావా అది అని తల కాళు తింటాడు
ఊహూ
హ్మ్ ఏం దుస అతుందిని చెప్పినంది నేనేం మాట్లాడడం లేదు
హ హ
కోర్సిగాద్ద మన అక్కద చెప్పిన ఆ యక్కతను వేలిపించి అక్కత అంతదే రా అని చెప్పి ఆమె అయితే
మీ అత్త ఏం చేస్తుంటారు
మక్క చదువుకుంటా అనిసి ఇస్తంది
హ
లేదు ఎల్లుండే ఎగ్జామ్ ఉందు మీ మన ఫ్రెడ్ ఊడి పోతాంటుంది కదా ఎగ్జామ్ మాసకి అరదే మాక్కగురు పడింది ఎగ్జామ్ సిస్టర్స్
గ్రూప్ డి ఆర్ ఆర్బి చ్చ అన్
ఆ ఏదో సిస్టర్ నాగదల్ అదేదో ఎక్సామ్ అకుంట
అవునా
ఉ మా తమ్ముడు కాల్ చేసి నువే అప్లై చేసుకోలేదా ఎగ్జామ్స్ లేదంటా లేదని చెప్పిన
హ ఇ
ఓక
ఇంకేంటి సిస్ ఇంకేంటి సిస్టర్ విశేషాలు
ఏ సిస్టర్ రేపు ఫెస్టివల్
అవును టే అవును అవును శ్రీరామ్ నమి కదా మన్నాడు ఫ్రైడే కదండి ఫెస్టివల్ రేపు కాదు
ఏమో సిస్టర్ మాకైతే రేపే చూపిస్తుినారు మాకైతే ఏం హాలిడేస్ లేవు మీకేమన్నా ఉందా నాకేమి ఇ్వలే సిస్ త
ఉహు
జన్ ఫెస్టివల్ కూడా ఇవ్వలేదు మొన్న
ఎందుకు
ఏమో సిస్టర్ ఉగాదికి ఇస్తే దానికి ఇవ్వరాంటా దానికి ఇస్తే దీనికివరంట
ఉహు అ
మరి ఎందుకు అలా చేస్తున్నారుారో నాకు గుడా తెలిదు
మీరు పోయి అడగాల్సి ఉండేది మేనేజర్
ఏమవుతది సిస్టర్ హాలిడే లేకుంటేనే బెస్ట్ ప్రశాంతంగా ఉంటదిమేమైతే అది గడుచినే గడ్చాడు డైలీ రోజు తొందర
ఉహు అవునులేండి
చెప్పండి ఏం టెంపుల్ ఏం ఏం అంటే ఎల్లుండి మీకేమన్నా హాలిడేనా
మాకి ఏం చెప్పలే సిస్టర్ మాకేమి ఉండదు హాలిడే
ఆ కూడా ఎట్లు మాకు కూడా ఉండదుంటే మీకు కూడా ఉండద అనమాట హాట్ అయిత మీదత మా మీ ఫ్రెండ్ చెప్పింది మా ఫ్రెండ్ ఇద్దరు అప్పుడ రంజానికి ఎక్కడ ఫెస్టివల్ కి అని చెప్పిందమే న గుండదూలెండి
మాకుండదు అంత అ ఇంకా ఏడో చోట డ్యూటీ చేసుకోవాలి కదా
అదే మార్నింగో ఈవినింగో అట్లా వెళ్ళినప్పుడు టెంపుల్కి వెళ్ళేసి రండి ప్రసాదం తీనేసి రండి పోయి హ్మ్మ్ ఈవినింగ్ అయితే రాగలను అలా ఆ్లాెస్గట్ స సిస్
మార్నింగ్ మార్నింగ్ తొందరగా పోతే అయిపోతాది
నాకు మార్నింగ్ అక్క క్లాస్ పెడుతుంది ఎయిట్ టూ నైన్ ట్వంటీ వరకు క్లాస్ ఉంటుంది. సిస్టర్ టెన్ మినేట్స్ ఉప్పదన్నా కూడా ఆ అ క్కనకు దొరకదు గ సిస్టర్
ఊహుం
చేస్తంది అక్కడ కర్ణాటక సైడ్ తర్ నైట్ వస్తుంది అప్పుడు నా క్లాస్ తీసుకోవడానికి కాదు కదా టైడ్ అయిపోస్తుంది కదా తను కూడా
ఏం ప్లస్
అ చెప్పాంగ సిస్టర్ మా మామయ్య వక్ నేర్ప్ పిస్తున్నాడు అనిపిస్తే ఆ మా సావే సిస్టర్ మనంచదివిన కోర్సే కనీ దాని గురించి మా మార్కెట్
ఊహుం
అదే ప్రైవేట్ ఫండ్ ఈక్విటీ ఫండ్ డెబెడ్న్స్ డిబేట్ అంటక్ కదా
అవునవునవును
చి ప్రైవేట్ ఈక్విటీ ఫండ్
ఊహుం ఊహుం
మీరు వింనిటారనుకుంటా మీవి నాక్ తెలిసి బీకం గజ
నన్నడు ఆ ఇన్నా ఇన్నా అకౌంట్స్ సైడ్
ఆ అకౌంట్ సైడ్ ఏ కానీ ఇదంతా స్టాక్ మార్కెట్ రిలేటెడ్ వస్తుంది.
మ్ ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఆడిందే హిస్టరీ
అంత స్టాక్ మార్కెట్ అంటే నాకి నాకు కొంతంది తెలుసు అందులో ఏది మ్యూచువల్ ఫండ్స్ అంటే తెలుసు మొత్తం అడుగుతున్న
ఆహ గట్ సైడ్ ఎల్ప్